హలో
హాయండి
హాయ్ అండి బాగున్నారా
హా బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
హా
ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఏం లేేదా ఉంహు ఇంట్లో పనులు బాగా చేసేలా ఉన్నారుగా
అవునండి
ఉమ్ అంటే అన్ని పనులు వచన్నమాట
హ్ అవునండి ఇగ తప్పదు కదా
ఉమ్ ఆడ ఆడపిల్ల అన్నక్ న్నాకా అన్ని చేయాల్సిందే తప్పదులేండి
ఆ అంతకు ముందు ఏయాకపోయేది ఆ అన్ని చేస్తానండి అంతకు ముందు చేయకపోయేది మాకున్నది కదా అని మా అక్క ఉన్నదని చేసినక చేయకుండా ఉండేది కానీ ఇట్లో ఇక మా అక్క మీద కసిదే
హ్మ హ్మ అన్ని పనులు నేర్పించింది మి మమ్మీ
ఉమ్ చిన్నప్పుడే కొంచెం ఆ తెంతులల్నే అన్ని పనులు నేర్చుకున్నా
హ్మ్ హ్మ అటు చదువుకున్నారు ఇటు పనులు నేర్చుకున్నారు అంటే పర్లేదు గ్రేటే మీరు హ్మ హ్మ హ్మ నేర్ చ్చుకోవాలి అండి చదువు మీద ఆధారపడి ఉండదు ఇటు చదువు ఉండాలి టూ
అటు జాబ్స్ వస్తాయని నమ్మకం లేదు కాబట్టి ఏదో ఒక పని నేర్చుకుంట్ పట్టంద అమ్మ తోనైనా అన్ని నేర్చుకున్న ఆ అన్నా అంటానండి.
ఉన్నా అంటారా?
హ్మ్! ఒకప్పుడు కరాటె క్లాసెస్ చెప్పేది. ఇప్పుడు వెళ్తలేను.
మ్ హు.
ఈ ఎండాకాలం ఇక పిల్లలు అందరూ ఇంటికివస్తే క్లాసెస్ చెప్పాల.
అవునా? మీరు నేర్చుకున్నారా?
అవును. బ్లాక్ బెల్ట్ అండి.
బ్లాక్ బెల్టా? పర్లేదు అయితే మాకు కూడా నేర్పియండి.
నేర్పిస్తా. హ హా.
హ ఆడపిల్లలకు ఖచ్చితంగా సెల్ఫ్ సెక్యూరిటీ ఉండాలండి ఎవరికి వారు. వాళ్ళు ఇప్పుడున్న సమాజంలా మ్ అలా ఉంట. అంటనే వాళ్ళు కూడా రేపు బయటికి వెళ్ళిన ఎలాంటి విషయంలో అయినా తట్టుకోగలుగు ఇద్దరూ హ్మ్. లేకపోతే ఇప్పుడు ఉన్న రోజులలో, ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఆడ పిల్లలకి నేర్పియాల్సిందే.
అందుకే ఎటంటే అటు పంపిస్తారు నన్ను.
ధైర్యంగా ఉంటారు కాబట్టి, ఎటన్నా పంపీ యగలుగుతారు కొంచెం తెలిసె తెలవని వాళ్ళని పంపియాలంటే భయపడాల్సి వస్తాది.
అప్పుడు వాళ్ళని. కూడా నమ్మొద్దు అండి.
తర్
ఏం తెలవనట్టే ఉంటారు బియ్యం అంటారు.
ఆ తెలివనట్టుఉన్నోళ్ళు అమాయకంగా ఉండి ముంచేస్తారున్నట్టు.
ఆ గోరంగా ముంచుతారు. మనుషులును ఆగం బట్టిత్తారు. రైల్వే స్టేషన్ అని, ఆ స్టేషన్ అని, పోలీస్ మెట్లని. దియమ్మ ఏమి ఆగమ్ చేస్తారో.
అమాయకులని నమ్మద్దు. తెలివికల్లోల్లనే. నమ్మొద్దు.
లేదండి ఇంకా తెలివి కళల్లోనే బెటరు తెలుసా? వాళ్ళే నిజాయితీగా మాట్లాడతారు.
ఆ అదే వాళ్ళని వాళ్ళు బతకగలుగుతారు. ఎక్కడి పోయినా అని ఒక హోప్. హోప్ ఉంటది కదా?
అవును.
ఈ అమాయక్ కులు అంటావా నమ్మించుమోసం. హ్మ్.
వాల్లే లాస్ట్ కు ధైర్యం చె పోయి స ఇప్పుడైతే ఇంటికాడ అమ్మ నాన్న చూసుకుంటూ ఉంటారు అదే నల్లిపుూట్లలో అయితే మీర ఏ నాన్న చావాలనుకుంటే పోతారు.
ఆ
హ్మ్.
స్వార్థం చూసుకుంటావు.
హ్మ్.
ఉండాలి మనిషి అన్నాక స్వార్థం కాగాని అంత్ ఉండద్దు. కొంచెం ఎదుటోళ్ళను ఆలోచించే అంత ఉండాలి. వెళ్ళు. ఏదైన ఆలోచించకుండా చేస్తే విలువన్నది ఉండదు కదా.
విలువనా విలువనా తలెత్తుకోలేరు.
మ్. అ తప్పదు ఇక కొన్ని జీవితంలో ఎవరి వల్ల ఏం అనుభవించాలో అవి తప్పవదు ఫ్రెండ్స్ ఉన్నారా మీకు
అర్థం కాలే
మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అంటున్నా ఉమ్ హు
అటు పార్టీ అంటూర్రి అటు పార్టీ అంట టారు అట అంటారు ఇటు అంటారు ఎందుకు కొంత చిల్లర జిగడం
అవున
హ్మ్మ్ మళ్ అసలే ఊరుకొక్కల్లు గలీజ్ మాట్లాడుకుంట్ర అలా పోతే ఫ్రెంస్గాని గిమ్స్ రాని
అవున
ఉమ్ ఈ ఊరళ కూడా ఊరళని కూడా నమ్మద్దండి
ఆహా ఆహా ఏమున్నా గేమ్స్ ఆడడము అట్లాంటి వాటికి ఏమైన్నా ప్రైజ్లు రావడం అట్లాంటివి జరిగినాయా అ
ఆ జరిగినాయి అండి కబడ్డీ బాగా ఆడతా కబడ్డీ వాలీబాలు ఖోఖో రన్నింగ్లాల్లో బాగా సాటిస్ఫైడ్ జెత్త
ఉమ్ ఉమ్ ఇప్పుడు అట్లా జాబ్ అట్లాంటి వాటికి జాబ్స్ కొట్టడం అట్లాంటివి కూడా బాగుంటాయిగా
అవును ఉన్నాయి గానీ ట్రై చేసినా కాని రాలే
ఉమ్
ఇక ట్రై చెత్తంటే ట్రై చెత్తంటే వస్తుంది గానీ ఇక ట్రై చేయలేకపోతాన ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి
ఉహు అవును వినాల్
ఆ
చెయాలి
వాళ్ళమాట వాళ్ళను కాదని పోతే ఇగ వేస్ట్ లైఫ్ వేస్ట్ వాళ్ళని కాదని పోతే
ఉహు పేరెంట్స్ కాదనకుండా మనం ఏం చెయొద్దు పేరెంట్స్ ని సంబంధించే ఏదే దైన చెయాలి
అట్లా అనుకునే వాళ్ళు ఒప్పుకుంటేనే ఏటన్నా లేకపోతే ఇంటికాన్నే
ఉమ్
ఇడు పొమ్మంటే పోతనంతే ఇగ
ఉహు ఏమన్నా వంటలు మంచి స్పెషల్ వంటలస్ ఏమన్నా చేస్తారా
ఆ చేస్తానండి
ఉహు ఫుడ్ ఏం బాగా తింటారు
మేమైతే ఇష్టంగా అయితే మా ఇంట్లో పప్
ఇష్టంగా అయితే పప్పేనా
ఉమ్
ఉహు చికెన్లు మటన్లు వంటదర ఉహు అవున
ఉమ్
ఉహు
ఇంకా చికెన్ పచ్చడి పెట్టంట్ర మా నాన్న చికెన్ తెత్తే
ఉ ఉ
ఒక రెండు మూడు సార్లెం పెట్టిన
అ ఉ హు ఏమన్నా జాతర్లకు జాతర్లగిన్ వెల్తారా
న జాతర్లకి రీసెంట్ గా యములవాడ వెళ్ళిన గంతె
ఉ హు
మల్లా ఏ జాత్ర కి ఇటు మేడారం జాత్రకి కూడా వెళ్ళలె
ఉహు శివరాత్రి సెలబ్రేషన్ ఏమన్నా చేసిర్రా ఒక్క పొద్దులు ఉండటలు గిట్లా
మమ్మీ చేసింది
అహ అవునా మీరు ఒక్క పొద్దుండలేదా మరి
వద్దంటది మా అమ్మ
అవునా
చిన్నపిల్లలు అవసరమా
ఉహు
కా మా అమ్మ మాట మీన్నే నడతా నేను కూడా అవసరమా నాకూడా అని
కానీ మేము ఒక పొద్దుంటే ఒక టెన్ లే ఎంట సెవెంటీన్ ఇయర్స్ నుంచలేమో ఒక్కపోద్దుంటున్నా నేను కూడా మంచ దేవునికి చేయమను రోజు గుడికి వెళ్ళడము అభిషేకాలు చేయడము పూజలు చేయడము ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ టెంపుల్ వాతావరణం
నాకు ఒక్క శనివారం నేను ఒక శనివారం రోజే ఉంటాను ఒక్క పొద్దు వెంకటేశ్వర స్వామికి ఉంటా నవ్ ఇష్ట పోవాల అన్పితే ఇంకా తిరుపతికి
ఉహు
మంచిగా అనిపిస్తాది తిరుపతి పోయితే
అవును శివ తిరుపతికి ఎక్కువ ఇప్పుడు చాలా మంది సేఫ్ ఇవకెళ్తరుగదా
ఉ
ఉ అట్లా ఒక టెన్ మెంబర్స్ అట్లా గ్రూప్ అయ్యి కూడా సేవాకి వెళ్ళొచ్చ అంట
అవును
ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మంచి శ్రీవారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా
ఫ్యామిలీతోనే పోత
ఉ
ఫ్రెండ్స్ తా పోతే ఈ ఒల్ల అయితే అఔస్రమ కాళ్ళుొక్కటి ఇదిొ ఒకటి అనుకుంటారు ఫ్రెండ్స్ తో ఎప్పుడు పోలే అయినా వాళ్ళు రమన్నా కూడా నేను రానని చెప్పను
ఉ
మీరు పోయిరాండి నేను
గుల్ల కాడికి పోతే స్ తని వెళ్ళాలి వేరే ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్ తోని వెళ్ళాలి గాని ఇట్లాంటి దేవుళ్లకు వాటికయితే ఫ్యామిలీ స్టోన్ అయితేనే బాగుంటది
అవును
తిరుపతికి వెళ్ళాలి తిరుపతిలో బాగుంటది ఎంతైనా తిరుపతి దర్శనం అంటే అంటే అద ఏంకంట ఆమె విలువాల పిలిస్తేనే తిరుపతి దర్శనానికి వెళ్ళగలుగుతాం ఆ ఆయన పిలుపు రాంది పోయినా గాని దర్శనం నం కాదు మనకు వెళ్ళాలి అనుకుంటాను మేము కూడా వెళ్ళలేదు వెళ్ళాలి
వెళ్ళండి బాగుంటాది తిరుపతి
హ్మ్
నేను ర మళ్ళా ఈ రీసెంట్ గా వెళ్దాం అనుకుంటే మా అక్క పెళ్ల అయితే పోదామని మేము అనుకుంటున్నాం అందరం అన్నిగుల్లాల్లా కీ పోదాము అది ఇది అనుకున్నాము అంతా ఫెయిల్ చేసింది ఇం చేసింది
అ చాలా మంది ఇప్పుడు టూరిస్టులు బస్సులు మాట్లాడుకొని ఫ్యా ఫ్యామిలీస్ కలిసి వెళ్లడ అట్లా చాలా జరుగుతున్నాయి కదా ఇంతకు ముందు పోవాలంటే అంటే కొంచెం ఎట్లా వెళ్ళాలి ఏంటి అని ఉండేది కానీ ఇప్పుడు మా వెహికల్ మాట్లాడుకున్నామా హాయిగా తిరిగేసి రావచ్చు అన్ని దర్శనాలు చేసుకోవచ్చు రీసెంట్ గా ఇ ఇయర్ పోయి ఇయర్ ఫస్ట్ ఫస్ట్ నెలల కుంభమేళకు చాలా చాలా మంద ఎల్లిండ్రు కుంభమేళ బాగా అంటే బాగా జరిగింది అట్లా కొన్ని కొన్ని